హలో బాన్నారా
నువ్వు బాన్నా నువ్వు బాన్నావా చాన్ రోజులకి ఫోన్ చేసినవే
అ
ఇప్పుడు గుర్తొచ్చిననా
అవును ఇప్పుడే గుర్తుకొచ్చిన అవును ఇప్పుడే గుర్తుకొచ్చినావు అందుకే చేసినా హ్మ్ ఏం కథ ఏం చేస్తన్నావ్ హ్మ్
తినే కూర్చొనున్న
హ్మ్ హు హ్మ్ ఏం తిన్నావ్
పూరి తిన్న
హ్మ్ హు నాకు చపాతిలి
జయ ఏంజాయ్ హ మా పీజీలో బాగా చేస్తారు బాగా చేస్తారు
అదే సిలిండర్
ఎల్ పి జి షార్టేజ్ అనా చేస్తాన్నారు కాక పో తే మామూలుగా మార్నింగ్ టైమ్స్ లో టిఫిన్స్ ఇవి అన్నం పెడతన్నారు అంతే నిన్న రైస్ పెట్నారంట ఆ అంతే మేము ఆ డ్యూటీ నుండి దిగినంకా టిఫి తినేస్తామా దోశలు పోసుకొని ఆంటీ మామూలుగా పిండి పెడుతుంది ఇప్పుడు అది లేదు క్యాన్సిల్ అంట
ఆ అవునులే వాళ్ళు వాళ్ళు తెచ్
ఆవును అందుకని చెప్పీ ఇంగ అదే పనిగ లేసి తింటాన్నమ్ అదే పనిగా నేను లేయలేదు మాకు ఆ మా రూమ్ లో వాళ్ళు లేపిస్తండారు
ఆహా అవునా
ఆ మీ రూమ్ లో ఎట్లుంది ఎల్పీ జీవితము మీ అన్న చేస్తానాడు దాంట్లో ఆ ఆ
ఉమ్ టిఫిన్లు ఎక్కువ చేయకున్నా భోజనమే
ఆ ఈ రోజు చేశినారు టిఫన్ మా పీజీలో పూరి
ఊ మాకు కూడా అంతే చపాతి ఈ మద్య ఎప్పుడు చేసింల ఈ మద్య చే ఈరోజు చేసినర్ ఉమ్ ఉమ్
ఉమ్ హు ఏం చేస్తన్నారు గమ్మున ఉన్నారు వాళ్ళు కూర్చొని పండుకోని ఉన్నారు కొంతమంది కూర్చున్నారు కొంతమంది పడుక్ కొన్నారూ
ఊమ్ వీకెండ్సే ఎట్ల్
కొంతమంది ఆ వీకెండ్సా ఏమి బాగాలేవ్ సాటర్డే వచ్చి నిద్రపోయేదే ఆ సాటర్డే నిద్ర పోయేది సండే ఆ సండే ఒచ్చి మా రుంలో వాళ్ళు అది ఏందీ కట్టేరమ్మా టెంప్ కెల్దాం అంటున్నారు చుడాల్ల ఉహ్మ్ అంతే వీకెండ్ మా అమ్మ కూడా చెప్పిందే ఆడికి పోదాము అనేసి లేదంటే మీరే పోయిరాపోండి అనే మంచిదట ఉమ్
మంచిదే గదా టెంపుల్ కి
ఉహ్మ్
ఏం సినిమాలకి పోలేదా
సినిమాకి ఏం పోల ఇప్పుడు ఏమున్నాయని సినిమాలూ
ఉంది కదా పవన్ కళ్యాణ్ ది ఉంది రణ్వీర్ సింగ్ ది ఉంది ఉన్నాయ్ కదా
ఆ ఉహ్మ్ హు ఏమో నేన్ మొన్న ఒక రోజు వచ్చి కపుల్స్
ఆ అది కూడ బావుందిలే కబుల్ ఫ్రెండ్లీ బాగుంది విత్ లవ్ బాగుంది
విత్ లవ్వా ఏం నాకు అంతేం ఇది కాలే కాని కపుల్స్ బాగుంది ఉమ్ ఏడ్చిన నేను ఆ సినిమా చూసి కపుల్ ఫ్రెండ్లీ జూసి
అ
పొద్దున్నే చూసిననా ఆఫీస్ నుండి వస్తానే మల్ల అట్లే ఏడ్చిన కాద్ ఈరోజు కాదు మొన్న ఎప్పుడో ఉహ్మ్ హు మొన్న ఎప్పుడో చూసినా అట్లా ఏడుస్తా పడుకున్న ఆ ఆ
ఫీల్ అయింటివి ఫీల్ అయినావా ఏమో లే మూవీ చూసి ఫీల్ అయినావా ఏమోలే అంటున్నా
మూవీకి ఏ మూవీకి అయినా ఫీల్ అయిపోలా
ఏం లాక్ డౌన్ అంటాన్నారు
ఏమో లాక్ డౌన్ పెడితే మళ్ళీ వర్క్ ఫ్రొం హోమ్ ఇస్తారు అప్పుడు ఇంటికి వెళ్ళిపోవచ్చు
హు
అదే బెస్ట్ కనీ వర్క్ ఫ్రమ్ హోమ్ చానా కష్టం అద్
ఫుడ్ కూడా కష్టం కదా పీజీలో మనకి వాళ్ళకి గ్యాస్ దొరకదు మనకి సరిగ ఫుడ్డు పెట్టరు. సగం ఉడికి ఉడకన్ది పెడతారు
అందుకు మాది ఆఫీస్ లో ఇది తీసుకు ఇది తీసుకోరమ్మన్నారు పీజి కీ ఈ ఏ కరెంట్ బిల్లు గాని అమౌంట్ పే చేసింటాం కదా పీజీకి ఆ రిసిప్ట్ అట్టిగా అని తీసుకొని రమ్మన్నారు పీజీలు ఎవరెవరు ఉంటారు అని చెప్పేసి నోట్ చేసుకున్నారు వాళ్ళు
అవును
పోన్లే ఏదో ఒటి చేయని
ఏమో కొంత మంది వచ్చి మా దానికి అయితే ఉండదు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు. కొంతమంది అయితే ఇస్తారు అంట అంటారు ఏం అర్థం కాదు ఏమిస్తారు ఏమె
చూద్దాం లే ఏదోటైతాది
హుమ్మ్ ము
నువైమ్ చేయాద్ మోదీ తాత చెప్తూ డీజిల్ రేట్లు కూడా పెరిగి చెప్పనంట కదా
అయ్యా అంగ స్వామి ఇంగ అందరు బ్యాటరీ బండ్లే ఇది చేసేది నాకు తెలిసి ఆ ఆ అప్పుడు ముందు కాలంలో కొట్టుకుంటా కొట్టుకుంటా చేస్తానిన్న చూడు అది
ఒక రూమ్ లో ఒకట్టి పెట్టుకుంటడి చాలు బచ్చ అయిపోవచ్చు మనం
నిజంగానే అదే బాగుంటది
హు
ఆ అన్నీ ముందే ఆనా అప్పుడు పేపర్లు పేపర్లు కానీ బుక్కులు హోంవర్క్ సామాన్య రాయని ఇంతకు ముందు స్కూల్ టైమ్స్ లో కనీలు హు హు చక్కర్లు ఐస్ క్రీమ్ తీంనేటొల్లుపోవుం
ఇంక సిటీకె సిటికే అంట్రీ అప్పుడు కథలే వేర్లే ఇప్పుడు ఎంతో
జంగా వన్ రుపిస్తే నిన్న చింత పండుది అది ప్యాకెట్ చిన్నదొ ఒకటి ఉంది అది ఎవరో ఇచ్చినారు అదైతే రూపాయిక మజా ఏమో
నాలుగు
ఏదైమో హ్మ్ పది
బాగుంటాయి
ఆ విస ఆసన్ రాదు మళ్ళా మా ఇంట్ పక్కన ఐస్ గడ్డలు తో అంటే ఐస్ క్రీమ్స్ అమ్ముతారు చూడు లోపల గడ్డలు వేసి పెట్టింది కదు పక్కనే ఉండేది వాళ్ళంతా బీహార్ వాళ్ళు అనుకుంటా వాళ్ళు హయర్గడ్డలు ఉంటాయి దాని దగ్గరికి పోతాము ఎత్కొచ్చు కొనేది ఆడుతునేటళ్ళం అప్పుడు మన్న అంట్టనా రోజుజ ఆ నిజంగానే
ఇ ఎట్లా కాకుండా ఎట్లా కాకున్నా అభుతం
అ
హ్మ్
అవు మళ్ళతు అంతే
ఉ
ఆ ఇది సిటీ జరిగిన వసాయంం చెప్పతి చీటీకిళ్గా బడిలో అట్లా పరిగత్త్త పోయినాద ఆ పొగల పన్నా చూడు నేను బమాన్ పన్నా రోడ్ లోనే బన్నా అట్లే
ఎవరు నావ్వాలె
ఇప్పుడు కాదు ఒక కాలంలో చిన్నగా ఉన్నప్పుడు
మైనా నావింటారు కదా అందరు
ఆ ఏం నవ్వినారో ర ఏమో తెలీదు అప్పుడు ఏం తె చిన్న ఇప్పుడు చాలా చిన్న సెకండ్ ఓ ఫస్ట్
ఆహా ఆ టైమ్ల్లో ఐనా నీకీ ఆ పగలోకి ఎం పనీ
ఆదుకోవాలి అని మేం పిల్లలు అందరము పోయి ఆనేలాళ అ పోగా ఒక ఆనందం అనమాటది
ఆహా పోగా సినిమా చూడు ఆనందం వస్తుంది పోగా ఆనందం వస్తుంది చూడు పోగ సినిమా జడు
ట్ల పన్నానా మా యమ్మా మేం నేను పన్నా కదా అది ప్ అది పౌడర్ గానీ ఏదో ఒకటి ఇయచ్చు కదా మా అమ్మ మళ్ళ అన్ని కొట్టింది
హ హ హ పైన బన్నావనా
ఆ
ఇలాగా
ఆరోజుకి మల్ల
చిన్నన్నాటి జ్ఞాపకాలు బాగుంటయ్ మెమరీస్ ఇంకా